కా నువ్వు బాగున్నావా
ఆ బాగున్నాను రా ఏం చేస్తాన్నావ్రా
ఏం చెయట్లే
ఆ తిన్నార అన్నం తినరా ఏం కోరా
ఆ తిన్నాం ఎగ్ కర్రీ మీది ఏం కూర అక్క
మాది ఆలూరా
ఉమ్ తిన్నరా
ఉమ్ తిన్నాం ఏం చేసిన మమ్మీ డాడీ మంచిగా ఉన్నారా ఎక్కడ ఉన్నవ్ రా
ఆ బానే ఉన్నారు నేను అత్త్యగారికి వచ్చా
అవునా ఏంటి పండగ సెలవుల
కాదు నార్మల్గా వచ్చా
నార్మల్గా అచ్చినవా
ఉమ్
ఇంకేంటి మరి సంగతులు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిండ్రా
అవునా ఏ ఏవైందని
ఉట్టిగనే వచ్చిన పండగ ఉందిగా సెలవులు వచ్చినయి పిల్లలకి
ఫ్రీ బస్సనా
ఆ
ఫ్రీ బస్స్నా
ఫ్రీ బస్ అని కాదులే గానీ
ఆ
ఉట్టిగనే ఇగ పిల్లలకి సెలవులచ్చినాయి ఉగాది సెలవులు వస్తున్నాయి కదా ఊరికి వెళ్దాం చాలా రోజులయి తుంది అంటే ఇగ వచ్చినం మామ్మోళ్ళింటికి వాళ్ళకి కూడా అమ్మమ్మ తాత తోటి చూడాలి మా ట్లాడాలని ఉంటదిగా అందుకని వచ్చాం రా
ఉమ్ వాళ్ళ తత ఏం జెత్తున్నారు మరి
పడుకున్నారు